హలో వాయిస్ ఇనవడ్ లే అండీ ఒకసారి చూసుకొని చెయ్యండి ఆ ఏం చేసుకున్నారా హలో తిన్నావా
తిన్నాం
అవునా ఇక్కడ నేను కల్లర్ద్దాం అను కన్నర్లా లో బెస్ట్ మండి స్పాట్ ఎక్కడ ఉంటది మనకు
జేష్ టవర్లో
టవర్లో ఉంటుందా మంచిగుంటుందా అక్కడ మండి చికెన్ ఎన్ని పీసెస్ ఏస్తరు
తీసేసుకు తీసుకు తీసుకునే దాన్ని వట్టి ఉంటది
అంటే అక్కడ ఒక ఒకసారి కన్నారు వెళ్ళాను అక్కడ వేరే మండికి వెళ్తే వాళ్ళు అక్కడ అందరూ స్టాఫ్ సరిగా లేరు బాయ్ అని అంటే అస్సలే రారు అక్కడ ఏదో ఇ చిమ్మర మాండి అనుకుంటా అక్కడ అంత మంచి రేకుండ టాపు నేను మా ఫ్రెండ్ వెళ్ళాము ఒకసారి చూసి మండి ట్రై చేసాం బాగుండే వేరే కాడ ఉమ్ కానీ ఇక్కడ బిర్యానీ ట్రై చేద్దాము అనుకున్న భారత్ బిర్యానీ మంచిగా ఉంటుందంట కదా కర్నాలో అచ్చ ఒకసారి మా మెయిన్ నేను మా ఫ్రెండ్ తిన్నాం కోడి కోడి తిన్నాము అక్కడ భారత్ బిర్యానీలో మెయినిస్ బాబా అవునా మరి కోడి ఒక్కసారి ఎక్కడనో ఆర్డర్ చేసుకున్నాం మేమైతే
అది గ్రిల్ చికెన్ అనుకుంటా కపిల్
గ్రిల్ చికెనా అవునా గ్రిలి చిక్ అంటే మీరు కర్ణల్నే ఉంటారా బాగానే నిల్చంది కన్మల్ గురించి
ఉమ్ తెలుసు మనమ్ ఆల్ ఇన్ వన్ అన్ని
ఆల్ ఇన్ వన్ ఆ అదే అదే ఇక్కడమ్మా బిజినెస్ పర్సన్ కి ఫోన్ చేసామ్మా బాగుంటాడు బిజినెస్ పర్సన్ అని ఫోన్ చేసి ఏమంటుండు అంటే ఏది మాట్లాడిన ఏం కాదు అని అంటుండు అది కరెక్ట్ ఏనా మరి మనకు అది తెలియదు దాని గురించి బిజినెస్ పర్సన్ మొత్తం మైండ్ వెరైటీ ఉంటుంది అతనిది తను బిజినెస్ పెడదామని చూస్తుండే ఎక్కడ నేనా ట్రైనింగ్ వెళ్దామ ఏమ అనుకున్నా కానీ అ బిజినెస్ పర్సన్ అతను ఉన్నాడు కదా అతను ఏమన్నాడంటే నేను ఓ బజాజ్ లో వయిస్తాను అక్కడ ఇంకెక్కువ వస్తాయి అంటుండు బదాదీలో ఉందంట అక్క న ముంగట లేదా బజాజ్ ఎలక్ట్రానిక్స్ అని అక్కడ ఏత్తారంట అక్కడ ఎత్తే అక్కడ ఉందంట ఇంకో అపోలోలో ఉందంట నన్ను కూడా ఇక్కనే వెయి నీ కూడ మంచినే అత్తయి ఎందుకు అక్కడికే అంటుండు అరే ఏం నేను ఆలోచిస్తా సచన్నా బెస్ట్ ఆప్షన్ కానీ మనకు సెట్ కదా అక్కడ మా బావ వాళ్ళందరూ అక్కడ ఐలలో ఉంటారు కానీ మన ఎంజాయ్ పర్పస్ మనం ఇప్పుడు ఎంజాయ్ పర్పస్ ఇయ్యాలి ఒక రెండు టూ ఇయర్స్ వరకు
ఉమ్
ఇప్పుడు టూ ఇయర్స్ వరకు ఎంజాయ్ చేయాలి తర్వాత మనం చూసుకోవాలి ఇప్పుడు మనకి ఏం లేదు కదా తర్వాత వరకు చూసుకోవాలి ఇప్పుడు ఎంజాయ్ చెయాలి హైదరాబాద్ లో ఉండాలి ఒక టూ ఇయర్స్ వరకుతే కష్టం అవుతుంది నేను హైదరాబాద్ లో కుష ఎలా మన మోనా ఉపాస వెల్లారా మిరు బ్రో
ఒకసారి వెళ్దామ అని అనుకున్నాం నే వెళ్ళాల అండి
అవునా ఇప్పుడు పెట్రోల్ దొరకడం లేదు కదా మీ ఎక్కువ పెట్రోల్ దొరుకుతుందా
చౌడమరి తెలిదా మీక్
ఫుల్ టాంకా మీ కార్ లో మీకు షు ఉంది కదా దాంట్లొ ఫుల్ టాంక్ చేప్పిచారా
లేదు లేద అండి
ఇక్కడయితే అన్ని పెట్రోల్ బంకులు మూడుకు మూడు మొత్తం క్లోజ్ అయిపోయినయి
మామూలుగ అదే చెప్తే ఏం కాదు అని అన్నా
న్నాం రండు కార్లో అయితే చూసుకోవాలి పెట్రోల్ దొరకపోతే ఏం చేస్తారు అతి అవసరం పర్స్ ఇప్పుడు అత్యవసరంగా మీరు అటు ఇటు వెళ్దామంటే ఎట్ల మరి అయిపోతయి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా లేదు మీ దగ్గర మన అక్కడ ఉంటుంది హైద్రాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే తెలిసినా ఉంటుది ఒక కళ్ళద్దాలు ఉంటాయి అతనికి ఉంటది ఎలక్ట్రిక్ వెహికల్ ఆక్కడ మన ఇక్కడ హైద్రవాద్ లో క్రికెట్ గ్రౌండ్ ఉంది మనకి బాక్స్ క్రికెటు అది వన్ అవర్ కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వీక్ డేస్ హలో
మ్
వీకెండ్స్ లో అయితే నైన్ హండ్రెడ్ చూపిస్తుంది మీరు ఆడుతారా క్రికెట్ అడిర్రా ఎప్పుడైనా
మ్యాక్స్ తక్కువ అండి మ్ వర్క్ అనేది ఉంటదండి కొం వర్క్
క్ వర్కే అక్కడ యెళ్తరనుకుంట గదా మీరు.
ఉమ్ ఇయాల టూ షిఫ్ట్స్ అయ్నయండి ఔనవ్న్.
నా ఏ ఎప్పుడు వర్క్ ఏదన్న ఒకటే షిఫ్ట్ కాగిపోతదా అన్న ఎనా అన్న మీది టూ షిఫ్ట్స్.
మార్నింగ్ ఈ రోజు నాక్ తెలీదు నాకు టూ షిఫ్ట్.
అంటే మీరు రోజు టూ షిఫ్ట్స్ చేస్తారనుకుంటా రోజు రోజు టూ షిఫ్ట్స్ ఎ మీరు నాకు తెలిసి
నిన్న టూ షిఫ్ట్స్ ఈరోజు టూ షిఫ్ట్స్
ఎందుకండి మరి అంత గణం ఎందుకు
ఇంట్లో కొంచెం ఖాళీ ఉండడు అయి తుందని వర్క్
అదే నా ప్రాబ్లం కూడా అదే ఉందండి ఖాళీ ఉంటున్నా సరె ఊకే వర్కేద్దాం అనుకుంటున్నా
అవును అవును
ఎలాన్న ఏది చూస్తున్నా వర్క్ చేయబుద్దుయుతుంది మన ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం గా ఏది చూశ్న వర్క్ వర్క్ ఎ అనిపిస్తుంది అసలు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయాలి అస్ దాని గురించే వ ఖు ఎలా అండి మీరు ఇన్స్టాగ్రామ్ జూస్సూ వర్క్ జేస్తరా ఎలా జేస్తరు.
జెమ్ నీ డెట్ యావో
ఆ అదే హ సప్రేటుంటుంది అదే యాప్. మీమ్ మనకు స్వర్గాలోకమని గూడుంటుందొకటి దాంట్లో గూడుంటయా అన్ కుంట ఔను దాంట్లో గూడుంటాయ్ గద. ప్రెజెంట్ లేదా మర్ టూ షిఫ్ స్ ఐతే ప్రాబ్లమవ్తది కదా వర్క్ మీరు పాపం చాల కష్టపడ్తరు కదా టూ షిఫ్ట్సైతే ఎలా మరి.
ఈరోజు త్రీ షిఫ్ట్స్ అయ్నాగాని కొంచెం ఇగ రాలే అన్
త్రీ షిఫ్ట్స్ అయ్యేదా చూసుకోవాల్ గా మర్. త్రీ షిఫ్ సంటె కష్టం మరి నాక్ దెల్సి ఐతాదనిపిస్తుంది నీక్ త్రీజింగ టైముంది గదా
లేదండి ఇప్పుడటెళ్ళిపోతా ఇగ.
ఎటెళ్ళిపోతారు.
అదు వేరే ఇంటికెళ్ళిపోతా
వేరేంటికాన్నే మీరింక ఫ్ పుల్లు మంచిగుంటది కదా
అక్కడుండదండి ఇంక.
అక్కడుండదా అహా వాల్యా చర్గ అనుకుంట గదా ఔన మీరెక్కడ వనుకుంటర్ మరిప్పుడు.
వాళ్ళు ఇంతేగా
మామోలు ఇంటి కాడ అంటే ఏసీలో పడుకుంటా అనుకుంటా ఇక అవునా కానీ మీకు ఇక్కడ కానీ అక్కడనే మంచిగా ఉంటుంది మంచిగా ఇంకోసారి వర్క్ చేసేవాళ్ళు
హ్మ్ వర్క్ అనేది చేస్తుండే మంచి దీగ
ఫ్రీగుంటుంది మీర్ అసలు ఫ్రీగెయ్యాలి వర్క్ ఎప్పుడైన మనకు వర్కనేదే. ఫ్రీ జెయ్యాలసలు కొద తెరియక దెల్చోని వర్క్ జేస్తరు కానలా ఏముండదు నిల్సోన్ వర్క్ జేస్. తేముండదు అంటె ఫ్రీగ జెయ్యాలె వర్క్ కనేది అదే మీరమి రామెల్లెయ్యడం ఒచ్చు గదా మీక్. పట్ ఆమ్లెట్లు వేసేవాళ్ళు చాలా వేసేవాళ్ళు ఒకటే గంజులో చాలా ఆమ్లెట్ ఒక ఫ్రెండ్ ఉంటుండే ఒకటే గంజులో వేసేసేవారు ఆమ్లెట్లు హ్మ్ అదే అక్కడ అక్కడ చాలా బూరప్పలు తిన్నా మేము ఉగాది రోజు మేము బూరప్పలు మా మీదకి వేసినుండే
హ్మ్ హే హే హోటల్ అనుకుంటున్నా
అహా ఓ హోటలా అవును హోటల్ ఇంట్లో చేసినయ్ లేదు హటోల్ లో ఆర్డర్ పెట్టామ అనుకుంటా
లేవ్ లేవ్ అండి పూజ చేసినాం
కానీ టేస్ట్ బానే ఉండే అలా ఇలా ఇలానో ట్రై చేసా కానీ బానే ఉండే కానీ మనము ఒకటి మిస్ సి అక్కడ మా నేను నా ఫ్రెండ్ కూడా మిస్ చేసుకున్నాం అసలు ఇప్పుడు అర్ధంమవుతుంది ఏం మస్ చేసుకున్నామో చాలా పెద్దది మిస్ చేసినాం వర్క్ క్యాక్
అవును అవును అది చాలా పెద్ద వర్క్ అది.
చాలా పెద్ద వరకు అంటే ఇద్దరు మాతోనే ఇంకొక ఇద్దరు ఉండే వాళ్ళు వాళ్ళు కూడా వర్క్. కే చేసేవారు చే. అయిపోవనుకున్నా కానీ వాళ్ళను వాళ్ళు వద్దు అన్నారు వాళ్ళు చేయలే వర్క్ వాళ్ళు. ఇక్కడ మా బావుంటాడు అతనే కాని. ఇచ్చిన వర్క్ మా అన్న కూడా పాపం. బుగ్ అయిండు గానీ. మా బావనే కానిచిండు వర్క్ అంతే. మీరు అసలు వర్క్ అవుతుండే ఒ. ఒక్క రోజు కాగాని ఆ రోజు ఆ రోజు బాగా ఆ రోజు గుర్తు లేకుండే అసలు మనకు ఇంతానం లేకుండే ఏంటండి మరి.
చెప్పాలా.
గోవా ట్రిప్ క్యాన్సలే నా.
అంటే కొంచం డీలే అయితది అని.
డీలే అయితే మనకు కుదర్దు కదా.
ఏమో అన్న తెల్వదు.
హ్మ్ తెలివదా మరి ఎట్లా ఇప్పుడు మళ్ళ తక్కువ దాంట్లో ఎక్కుడా టీవీఎస్ లా లేదా హోండాలా. ఓ వన్ కానీ పెట్రోల్ అక్కడ హైదరాబాద్ లో ఉంటుందా అండి మీకు తెలుసా.
చెప్పలేమండి మంత్స్ వట్టి
అంతేనా. మీరు ఎప్పుడు వెళ్తారు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తారు మీరు.
హ్మ్ టైం పడుతాంది
టైం పడుతదా నేను వెళ్దాం అనుకుంటున్నా ఒక టూ త్రీ డేస్ లో. ఎలా అయినా ఫస్ట్ వరకు వెళ్ళాలి ఇగ. దా ఫస్ట్ ఫస్ట్ వరకు ఎక్కాలి జాబు మళ్ళీ ఎందుకు టైం పడుతాది మీకు. కావాలి కదా ఫస్ట్ వరకు. ఇంకా మరి ఏసీ ఆన్ చేసార్
లేదు అండి నే ఇక్కడ మా ఇంటి దగ్గర.
మీ ఇంటి దగ్గర కదా అక్కడ వాళ్ళ మీ మామ వాళ్ళ ఉంటడు కరెంట్ బిల్ వస్తుంది కదా ఏసీ ఆన్ చేస్తారు. తను అంటాడు కదా మరి ఎలా.
నేనతను అన్నయి ఇగ పట్టిించుకోము గాని
అంతేనా మరి అతను ఏసికి కరెంట్ బిల్ వత్తాది అని కూడా. అంటాడా అయితే దాని చూసి కొంచం ప్రకారం అంతేనా ఏసి టెంపరేచర్ ఎంత. చూస్తాడు.
ఫస్ట్ సెక్షన్ ఉంటాది అండి కూల్ అయ్యేవరకు కూల్ అయిపోయినంక ట్వంటీ ఫోర్ వచ్చేస్తది
అదే క్రాకర్ షాప్ పెడతారా మీరు ది దివాళికి
ఆ
ఈ సార్ క్రాకర్ షాప్ పెద్దది పెడదామన్ ఇప్పుడున్నావ అయితే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నార క్రాకర్ షాప్ నుంచి ప్లానింగ్ ఇ స్పెసిఫక్ గానే ఉంటడు ఇక్కడ అతనుది అతను అన్ని చూసుకున్నాడు. అతను అతను ఏం చేయడు కాని చేపిస్తాడు. అతను అతను బాగా చేపిస్తాడు అతను అతనికి అలా బాగుంటాడు అ బావ అయితే ఇంకా బాగా అన్నీ తీసుకెళ్తారు మొత్తం కార్లో పటాకా మొత్తం పటకాలు తీసుకెళ్లాక మేమే ఇంకా ఏడు దబ్బ పెద్ద పెది అవును మీకు పాటకలు ఇష్టమేనా తింటున్నా ఇప్పుడే తింటున్నా స్పూన్తోని తోటకూర రైస్ తింటున్నాండి ఇం ఇంకా అండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్